హలో
హలో మై సౌజన్య తే బాత్ కర్తే హో కౌన్ హై రేతూ.
మై యహ్ సతీష్ బోల్ రాఊ
సతీష్ హా ఆప్కో క్యా చాహియే.
ఆప్కో తేర్కు టుర్ టుర్ చాహియే.
ఇది రికార్డ అయితది. పోడా హలో కార్యా యాప్ డౌన్లోడ్ చేసార్ గవేర
అవును
ఆహా ఎన్ని నెంబర్లతోటి లాగిన్ అయ్యారు
ఒక ఫోర్ ఫోర్
పోలా
ఊ
అహహా ఎంతసేపు మాట్లాడాల్ల
మరి ఎట్లా బెస్
క్ టు మినిట్స్
టూ మినిట్స్ ఆల్రెడీ వన్ మినిట్ దాటింది. అన్నం తిన్నారా
లే లే తిన్లే తినాలే
క్యా సబ్జీ అప్కో
సబ్జీ మెర్కు సబ్జీ ఫిష్ కర్రీ
ఫిష్ ఆ మేరకో చాహియే ఫిష్
పిస్స్
మ్ ఉ
తు క్యా కర్తా రే
మే ఫోన్ బాత్ కార్తె హై
క్యా ఫోన్ బత కత
సరే ట్ ఫోన్
న్నే
ఉ
కార్యా యాప్ అందరు వినియోగించండి. డబ్బులు సంపాదించుకోండి. ఓకే రైట్